ఖాళీగా ఉంది. హలో
హాలో
ఆ ఏం చేస్తున్నారు.
ఏం చేస్తలే కాలి ఆ హలో
మీరెం జేత్తారు ఆ తిన్నాన్ ఇప్పుడే మిర్ తిన్నార.
ఊ తిన్నం
ఏం కర్రి
మాదా
ఉ
మాది టమాటా ఫ్రై.
ఓహో
మీది
మాదీ చికెన్
సండే స్పెషల్
సండే స్పెషల్ మీరు ఏంది స్పెషల్ చేలేదా
మా ఇంట్లో సండే స్పెషల్ ఏం
అవునా
ఏం చేస్తారు ఇంగ
ఏముంది ఇప్పుడే బావి దగ్గరకి వెళ్ళి వచ్చాం ఉహూ
మీరేం చేస్తారు ఏం లే కాళీ బయటికి వెళ్లాలి
బాయి దగ్గరికి పోయి బర్రెలకు నీళ్లు పెట్టి వచ్చినా
ఊర్లో హరితహారం జరిగిందా
ఆ జరిగింది మీకు ఇది జరిగందా
ఆరోజు అలా ఇప్పుడైతే చెట్లు నాలుగు ప్లాంటేషన్ చేసి వచ్చినాం
ఉహూ నేను కూడా చేసినా నాలుగు చేయలే గాని చానా వేసిన నేను మామి మామడి చెట్టు జామకాయ చెట్టు ఉమ్ కొబ్బరి చెట్టు టేకు చెట్టు ఆ మా నేను చెన్నై వచ్చిన ఈసారి ఎందుకో
ఏడం వచ్చిన వచ్చిన ఏడ ప్లాంటేషన్ చేసిళ్లు ఇంటికాడనా లేకపోతే
బాయి సైడ్ ఒక హరితవారం అని ఒకటి ఉంటది అక్కడ హరితహారం అని ఒకటి ఉంటది రూమ్ ఆ రూమ్ లోకి వస్తాయి మా మా మా సైడ్ సపరేట్ రూమ్ ఉంటుంది అదిత ఆ ఆ ఆ ఇక్కన్నైనా చేసుకోవచ్చు కానీ అక్కడనే చేసినాం ఇంకా ఇక్కడ ఎండలు బాగా కొడుతున్నాయి మళ్ళా వడగాలులు వస్తుంది మీకు ఎ ఎండలు కొడుత లేవా ఉ
కాలబెడతాళ్ళు కాలబెట్ట అక్కడ దానికి మొత్తం వరం గీతం వడ
అవునా
ఆ గాలేదో గాలి వస్తుంది ఏడ తిరుగుతాండ్రు
బయట వడగాలి వస్తుంది బయట నుంచి ఇంటికి ఇంటికి వెళ్తున్నా మీరు ఎక్కడున్నారు
నేను కూడా బయటనే వున్న అదే గాలొత్తాది బాగా
ఉహూ
బాగా డేంజర్ గా ఉంది వడగాలి వస్తుంది
ఉమ్ ఎండలు కూడా బాగా కొడుతున్నాయ్
మొత్తం మనం చేసిందే
ఉమ్ అబ్ అంటే మీరు రోజు పెడతారా హరితహారం చెట్లు
మనదంతా గ్రూ గ్రూప్స్ ఉంటది
ఆ
కొంతమంది కొంతమంది ప్లాంటేషన్ చేస్తా ఉంటారు
ఉమ్ మా ఊర్లో కూడా చాలా మంది చేస్తారు కానీ ఈరోజు తక్కువ మంది వచ్చింది
మాక్సిమం ఒక మనిషి నాటుతడు బానే చెట్లు
హ్మ్ మా దగ్గర కూడా చాన మంది మంచిగా నాటుతరు. కానీ రో వాటికి నాటిన మనం రోజు నీళ్ళు నీళ్ళు పోయ్యాలి. లేకపోతే ఈ ఎండకు బాగా ఎండ కొడతుంది గా చనిపోతయి మ్మ్ ఆ
ఎండకు సచ్చేపోతయి నీళ్లు పోయకుంటే.
ఆ ఆ‌ ఆ ఎండ కూడా బాగ గొడుతుంది ఈడ. మీకెళ్ళి కూడా ఇట్లే ఉందా ఎండ? హ్మ్ హు ఇంక మరి
తిన్నర మీరు మాడుకాయలు ఈసారి.
ఆ తింటన్నాం, నిన్ననే చెట్టు దగ్గరికి పోయి తీసుకొచ్చినం కొన్ని.
రోజు తింటరా?
రోజు అని ఏం లేదు ఎప్పుడో ఒకసారి తింటం. మీరు
ఏ మావి కూడ ఎప్పుడో ఒకసారి. మా సైడ్ చె ట్లలో ఉన్నాయి ఎక్కువ చెట్లలో పచ్చడ పెట్
మాకే ఆ పెట్టినం
ఎవర్ చెప్తారు
మీరు వెట్టిల్ల పచ్చడా?
ఆ పెట్నం పెట్నం చాన రోజులైతాంది పెట్టి
ఏమేమి పచ్చడి పెట్టిల్లు
టమాట, మాడుకై
మ్మ్ హు నిమ్మ చె పచ్చడ పెట్టలేదా? నిమ్మకాయ పచ్చడా పెట్టలే
పెట్లే మాకైతే చెట్లే లేవండి ఈసారి.
మ్మ్ హు
మా సైడ చెట్లు లేవ్ ఓన్లీ మాడికాయలు, టమాటా మ్మ్
ఏ పచ్చడా టమాట పచ్చడా
అ బానే పెట్టినట్టున్నరుగ పచ్చళ్ళు?
ఉ హు హు. మీర్ చాపల బట్ట పోతరా?
ఎండకి ఈ చెరువులు గూడ ఉన్నాయా?
ఉమ్ అంటే కొన్ని కొన్నన్న ఉండవా నీళ్ళు?
ఎ ఇగ పోయేటోళ్లు పోతరు, ఉండేటోళ్లు ఇంటికాన్నె ఉంటరు.
ఏదో అప్పుడప్పుడు పోతమ్. ఉమ్ మేము మేము మా ఫ్రెండ్స్ పోతం. ఉమ్
అప్పుడప్పుడు పట్టుకొని ఒస్తర చాపలు?
ఉమ్ ఇగ పోయే పట్టుకో
ఉమ్ అంటె ఏమేమ్ చాపలు పట్టుకొస్తరు? ఆ మేం గూడ పోతం.
ఏదో దొరికింది పట్టుకోనొత్తం.
నిన్నబొయ్నం మేమ్ చాపలు పట్ట. కనీ, ఏం దొరుక్తలే కొన్నే దొరికినయ్. ఆ
అదే పడ్డయ లేదా అని అడుగుతాన.
ఆ రెండే పడ్డయి, చాపల్ గంతె. కొన్నె కొన్నే బడ్డయ్ చాపలు. ఇగ కర్ కూరోండినం. ఆ ఇంటికన్నే చేశ్నం, ఇగ అందరం తిందామని ఇంంటికన్నే చేశ్నం.
తిన్నవా ఫ్రెండు.
ఆ తిన్న ఇప్పుడే, ఇప్పుడె తిని బయల్ బయటికి ఎల్ల. మీరు తిన్నారా? మీర్ తిన్ర? ఉహు.
చాపలంటే చాన ఇష్టం అట్టుంది?
ఆ ఆ ఆ చాన ఇష్టం, మీకు? మీకేమేం అంటే ఇష్టం?
ఆ చికెనే.
చాపలంటే నాకు చాలా ఇష్టం. ఆహా బానే తింటం మేమ్ చాపల్. ఉ హుమ్, మీర్ తింట్రా? మీర్ దినర చాపల్ ఎక్కువ? అహ
పొయిల్ల? చాపలకెప్పుడెప్పుడు పోతరు?
ఉ హు. అంటే ఎప్డోక్సారి పొతం. ఎప్పుడోక్సరి పోతం చాపలు. అంటే ఎవరైన ఫ్రెండ్స్ గిట్ల వచ్చినప్పుడు ఫోన్ జేస్తరు మాకు, అప్పుడు పోతం.
ఏదో అప్పుడుప్పుడ ప్ర తిరోజుగొట్టిన.
అప్పుడప్పుడు
బా నైస్ వొత్తంది గా బయట తిరుగుతారు
ఆ ఇక్కడ వడగాలి వస్తుంది బాగా మీరు కూడా బయట తిరుగుతున్నట్టున్నారు బాగా
బయటనే ఇంటి బయట కూసున్నాం
ఓహొ
మీకు బర్రెలు ఉన్నాయా బర్రెలు, ఎద్దులు
ఆ ఉన్నాయి అ కొన్ని
ముద్దలా దాని మేప్డానికి
ఆ
మేప్డానికి పోతారా
ఆ పోతాంటాం మేయడానికి పోతాయ్ ఆ రోజు అంటే ఇప్పుడు సరిపోతాయి ఇది ఎండాకాలం కదా ఇష్ పెడతాం మీరు
మాకు భయం లో అవన్నీ
మ్మ్ హ్మ్
ఆ దోసుగా అనుకుంటే ఇక వానితోనే పోతన్ ఇగ
అవునా
మ్మ్ ఉన్నట్టున్నాయి గా ఎద్దులున్నాయా మీరు
ఆ ఇ
పంచర్ కట్ చేసుకున్నావ మరి
ఆ ఇప్పుడు ఒకసారి చేస్తాం ఎప్పుడన్న ఎండకు పోయినప్పుడు
నిమ్మకాయలు దొరుకు తాయ మీఊర్లో
ఆ దొరుకుతాయి
మాకు దొరకనే దొరకవ్ మాకు దొరకవ్
మ్మ్ సరే మరి బాయ్
ఆ సరే